ఆ చెప్పు ఫోన్ చేసావు
ఆ ఏం లేదు అక్క ఎట్లున్నారు ఏంటని చేసా చాలా రోజులు అయితుంది కదా
మొన్న చేసాగా మూడు రోజుల క్రితం ఫోన్ కట్ చేసావు ఏం బిజీ అమ్మ అంతగానో
బిజీ ఏముంది అక్క ఇగ పండగలు వత్తనయి పనేమో ఎంత చేసినా కాట్లే నాకేంటో
నీకు ఎప్పుడు పని అయింది నీకు పని పని వద్దు ఏమద్దు ఫోన్ పట్కోని తిని పండుకో
ఎంజేతవక్క అలవాటు అయ్
ఏం అలవాటు మీ పిల్లలు ఒక ఫోన్ పట్టుకొని పండుకుంటురు నువ్వు ఒక ఫోన్ పట్టుకొని పండుకో రేపటి రోజున నీ జుట్టు ఊడిద్ది నీ కళ్ళు పోతాయి చెవులు పోతయి తలా పోయిది చూడు ఓ పది సంవత్సరాలుఆగు అన్ని ఎఫెకుట్లు పడతయి
అవును వాళ్ళు కూడా పోన్ వళ్ళ అలవాటు అయిపోయి ఇప్పుడే తలనొప్పి వస్తుందనేసి అంటున్నారు ఎక్కడ స్పెట్స్ పడతాయని నాకు భయం ఏతుంది
నువ్వే చూస్తుంటే వాళ్ళకేం భయం ఉంటది చెప్పు ఇప్పుడు తల్లిదండ్రులే ఆ దారిలో నడితే పిల్లలు ఆ దారే నువే ఫోన్ తీసి ఏదో అవసరమైనప్పుడు మాట్లాడలి అక్కడ పడేయాలి ఊరికే దాంట్లోనే చూడటం ఉండడం చేతే పిల్లలు కూడా అట్లనే మైండ్ లెస్ అయిపోతారు
తగ్గించా అక్క ఈ మధ్యన ఇంకా అసలు నేను తగ్గించేసా కానీ ఇక వాళ్ళే కొంచెం అట్ల చేస్తున్నారు ఇంకెంటక్క విశేషాలు
నీ కూడా అందుకనే ఈ మధ్య తలకాయినోత్తంది అని
ఉ తలనొప్పి ఊరికే నీరసం ఎట్ల ఎట్లా అవుతుంది సరిగా ఏది కూడా గుర్తుండట్ల
మరి అదే మరి పొద్దుందాక దాంతో తోటే ఫోన్ మాట్లాడితే నీ చెవులేమయితయి కళ్ళేమైతయి చెప్పు
అదే ఇంట్లో వాళ్ళు కూడా అదే అరుతున్నారు నన్ను ఇంకా నవ్వే నీకి నువ్వే చేసుకుంటున్నావు
ఆ నీకు ఆరోగ్యం చెడిపోతే ఎవ్వరు కూడా నీకు చేయరు సాయం
అదే నాకు కూడా ఇప్పుడు ఇప్పుడే అర్థమైతుంది ఇన్ని రోజు లేదో చూసా సరదా సరదా అనుకున్న కానీ దీనివల్ల అంత ఎఫెక్ట్ అయిపోతున్న ఇప్పుడు
చెప్పినప్పుడు అన్నా వినాలి ఇప్పుడు నాలాంటోళ్లు చెప్పినప్పుడు వినాలి
అదేలేండక్క ఏంజేత్తం అప్పుడేమొ అర్థం కాాలేదు పప్పు చేసాను ఇంకేంటి మరి సంగతులు
ప్ప కన్న తినమ్మా నీకు కళ్ళజోడు రాకుండా ఉంటది
తినాలక్క ఇంతకు ముందు అయితే అసలే కూరల్లో వేసింది కూడా తీసేసేది దాన్ని ఏనైతే
సైట్ వస్తుది నీ పిల్లలకి యోగని చూడు మీర అందరు కళ్ళ జొల్లు పెట్టు కొని తిరుగుడు ఎక్కువగా ఉంది
తిన్ను మా ఆయన నన్నే తిడతాడు నువ్వే అయిపోతును పిల్లనిక్క తయారు చేస్తారండి ఇ వాళ్ళేని
అన అంతేగా నివు చేయబట్టి పిల్లలు కూడా అదే దారీ తల్లిదండ్రులు ఎట్లూటే పిల్లలు కూడా అట్లే అవుతారు
అదే అంటడా
డబ్బులు పోగొడుతున్నారంటమ్మా ఒకటి ఫోన్లు ఇచ్చి నువ్వు వదిలేసి నీ ఆనందం లో నువు ఉంటే నీ చాటింగులు చేసుకుంటే వాళ్ళు ఏదో నొక్కుతే డబ్బులు పోతాయి
అవున అవును ఈ మధ్యన స్కామ్స్ ఎక్కువ అయితనే యాప్స్ లో డబ్బులు పెట్టడం అ వని ఇవని
ఆ
అదే అలానే ఎక్కువ అయితుంది మరి చూడాల వాళ్ళనీ కూడా కొంచెం తగ్గియమని చెప్పాలి మాట్లాడ లీ పిల్లలతో కూడా
నీ అంతట నువ్వే చేస్తా నువ్ అన్ని నువ్వే చేసుకుంటున్నావు తెలుసా అనొద్దు కాని మళ్ళీ నేనేమనంటే కోపం ఫోన్ చెయవు
ఏేమయింది లేక్క ఇక అయిపోయింది కద నేను కూడా ఇప్పుడు ఇప్పుడు మొత్తం ఇక మానెత్తనే ఉన్నా
తెలుసుకోవాలి కదా నేను ఏమన్నా తిడితే ఇక మూడు నాలుగు రోజులు నాకు ఫోన్ చెయవు మాట్లాడవు అది నీ మంచికే క నేను చెప్పేది నీ మంచి చెప్పినా నీ కోపం
అదే ఫస్ట్ లో మీరు అందరు చెప్తే నాకు అప్పుడు అ అర్థం కాలేదు మరి ఏం చేసాను అప్పట్లో మరి నాకేది మంచి చెప్తన్నా నన్ను చూడొదు అంటున్నారు నాకు చెప్పడం ఏంటనే చేసి అట్లా అనిపించేది
ఇప్పుడు అర్థం అయితంది
ఇప్పుడుకి అర్థంమయితు నన్నన్ని హెడ్డైకి రావడం ఇప్పుడు ఇప్పుడే నాకు అైనా ఎక్కడ పెడితే సరిగ గుర్తు రావట్లే అసలు అది అయితే
ఏంటి మొన్న మా దగ్గర ఒక ఆవి ఇంతే బాగా పొగరు ఊరిక చేతు అదే చోలలా ఏంటో చిన్న చిన్న బడ్స్ ఆట ఒకటి పెట్టిద్ది
హ్మ్మ్
పెద్ద సిటీ అమే లాగా ఫీల్ అయతది ఇక మా దాంటే తెలుసుగా పొద్దున పతికి బాతొ ఆ ఇక ఇక్కడ అట్లాంటారు చక్కా చక్క ఉంటారు ఆడోళ్ళు అయితే ఖాళీ ఉంటే పక్కన వాళ్ళతో ముచ్చట్లన్నా పెడతారు కానీ ఫోన్లు చూడాలి ఇ తెలియదుమ్మా మాకడ
మా కాడ ఇంక ఏ ఉంటది అక్క అట్లేమి ఉంటదు ఉంటే ఫోను లేపోతే ఎవరు మాట్లాడుధర అట్లా ఏమి ఉండదు
మాట్లాడుకపోతే చిన్న పని చేసుకోవాలి లేకపోతే ఏదన్నా రాసుకో పతే అప్పుడపడస్త టీవ అన కాసేపుని చూడొచ్చు కద ఊక దగ్గరగా ఫోన్ పెట్టుకుంటే ఆ రేడియేషన్ కి తలకాయ నొప్పి తూడి పోతది
ఉ అదే అవుతుండి ఇప్పుడు డాక్టర్య దగ్గరికి వెళ్ళా గాని అదే అంటున్నారు
ఆడికి పోయినా ఎవ్వరు నువ్వు ఎక్కడ డాక్టర్ పోయినా నీదే తప్పు అంటరు గుర్తుపెట్టుకో
అదే హాస్పిటల్కి వెళ్ళినా గాని ఇట్లా అయిపోతున్నాయి హెల్త్ మంచిగా ఉండట్లేదు అనేసి అంటన్నారు
మీ ఆయన తిట్టట్లేదా
మా ఆయన తిడతండు అదే అంటున్నాగ మా ఆయన నీ వల్లే నువ్వు నువ్వు పాడైంది గాక పిల్లలని కూడా పా నన్నే తిడతండు ఇంకా
మరి ప ఈ పన్లే పండగ పన్లు ఎ ప్పుడు మొదలాత్తవ్ ఇంట్లో పనే చేయలేవ్
చెయ్యాలిగా ఇది కూడా చెయపోతే ఇంకెట్టా ఇంకేదొ ఆయన అందటడం వల్ల ఇంకా నొప్పొచ్చిన ఇగ చెప్పాలనా నాకు భయమే యాతంది ఇంగ
హ్మ్
అదే మెల్లగ స్టార్ట్ చేయాలి స్టార్ట్ చేయాలి ఇంగ మీరేంటి షాపింగ్లు అయినియా మియి ఈ
నాక్కొక చీరుంది ఇగ బా చీరకి బ్లౌజ్ తీసుకొని ఆ దానికి లైనింగ్ తీసుకు కొని అట్ మిషన్ మీద యేసొచ్చా నిన్నబోయి
ఆహా
ఆ ఇగ పిల్లలకు మాత్రం ఇద్దరికి చేరొక డ్రెస్ తీసు కున్నవ్ ఇంగ అంతే మేమేం తీసుకోలే
అదేలే మాది ఇంకా షాపింగ్ కాలా చెయ్యాలి పోవాలి
మ్మ్ ఇగ ఉగాది పండగ అంటే కొంచెం హడావుడే ఉంటదిగా
మ్మ్ కొత్త సంవత్సరం అన్నట్లేగా ఇప్పుడు మనకి జనవరి పస్ట్ కంటే వాలు ఇదే ఎక్కువ జేత ఉం
ఇప్పుడు అదేమో అదేమో ఫారెన్ న్యూ ఇయర్ అయితే ఇది అసలయిన న్యూ ఇయర్ తెలుగోళ్ళకి తెలుగు
ఇంగ అదే ఇంట్లో పనులిగ అట్లా చెయ్యాలి శుభ్రం చెయాలిగా
హ్మ్
మ్ ఇంకేది మరి పచ్చడి పెడతన్నవా
ఏమో నాకు అది సరిగ్గా ఐడియా లేదు అయినా ఇగ యాడ మాకు లేతే ఇగ ఆ పత్తికి పోయిరాటం లేకపోతే ఇంట్లో ఉంటే ఈ మజ్జిగ ఇంటి ముందు చింత చెట్టు ఉందిగా ఇగ చిన్నగా చింత చెట్టు ఇటు దులిపిచ్చినా మొన్న దులిపితే ఒక బస్తాడు కాయలు యెళినయ్ ఇగ కాయలకిరు ఆ ఇగ చింతపండు గింజలు తీసుకుంటూ ఉంటాన్నా ఏమో నాకు అంత ఐడియా కూడా లేదు ఎట్టట్టనో ఏమో
ఎట్టటో ఏం ఉంది అసలు సింపులే వెరీ ఈజీ అసలు
మ్
హు హు హు
ఎట్లా చేయాలి ఉగాది పచ్చడి
కొంచెం బెల్లం తీసుకొనేసి కొద్దిగా వేప పువ్వు కొంచం కారం ఉప్పు మావిడికాయ ముక్కలు అ అన్నీ ఏసేసి చేదు పులుపు చింతపండు రసం
మ్
మ్ మొత్తం ఏడు రకాలు తీసుకోవాలి చింతపండు బెల్లం ఉప్పు కార రం మామిడికాయ వేప పువ్వు అలా అన్నీ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా చేసేసి చిన్న చిన్న ముక్కలు కట్ చేసినాక చింతపండు రసం తీసేసి దాంట్లో కలిపేయడమే ఇంకా మంచి టేస్ట్ ఉంటది అసలు
మ్ బెల్లం ఏంతేయాలి ఏంటి
బెల్లం కొంచెం చాలే స్వీట్నెస్ కోసం అంటే ఎయ్యాలి కాబట్టి
ఉమ్ ఎందుకు మంచిది ఇది
మంచిది అ అంటే హెల్త్ కు గురించి అయితే మనకు అంత తెలియదులే గాని కొత్త సంవత్సరం షెడ్ రషులు కలిస్తే మనక అట్లా ఇయర్ మొత్తం మంచిగా ఉంటది అనేసి అదొక నమ్మ కం ఇగ అంతే హెల్త్ వయసు అంటే ఇక మరి నాకుడ ఇగ అంత తెలియదు దాని గురించి మ్
నువ్వే చేత్తవా మీ అత్తగారు లతో చేపిత్తవా
ఆ నేనే చేస్తా అత్తయ్య వాళ్లు ఎవరు చెయ్యరు
ఊ
ఆ రోజు చేసేసి ఇక మనిషికి కొంచెం తీసుకుంటూ కొంచెం పుల్ల పుల్లగా తీయ తీయగా మామి డికాయ ముక్కలు మజ్యలోని
ఆ మావిడికాయలు ఎక్కడవి
మావిడికాయలు ఒక రెండైనా ఈ కొనక రావడమే ఇగ బయట మార్కెట్ లోకి వెళ్లేసి ఇంట్లో అక్కడ ఇక్కడ
మ్
బయట మార్కెట్కి వెళ్లి ఒక్క కాయైనా తెచ్చుకోవాలి ఎందుకంటే పచ్చడి చేసుకోవాలి కదా
మ్
మ్
ఎన్ని రోజుల చెత్తరు ఒక రోజేగా
ఆ ఒక్క రోజు ఎంతసేపు పట్టదు ఒక పది నిమిషాలు పట్టిద్దేమో అంతే
మ్ అట్లా
మ్ పది నిమిషాలల్లో అయిపోయిద్ది మొత్తం
మ్ టేస్ట్ మంచి ఉంటదా
ఉమ్ బాగుంటది అసలు
మ్
మనకా అ వేప పువ్వు వత్తే చేదు తగిలిద్ది అదేంటి నోట్లోని మామిడికాయ ముక్కబడితే పుల్లగా ఉంటది
మ్
బెల్ల దా బెల్లం వళ్లేమో స్వీటు
అ
మ్ మంచిగా అనిపిస్తది ఎవరికైనా జలుబు చే ఆ జలుబు చేసిన వాళ్లకి అట్లా తింటే ఇంకా వాళ్లకి కూడా నోటికి మంచి అనిపిస్తది రుచి
మంచిదైతే
ఉ మంచిందే
అ
చేసుకోవచ్చు మీరు కూడా చెయ్యండి
చేత చేత ఈ సరిగా చెప్పినవగా
అదే
పన్లు అయినయ
పనులు ఇంకాడ చెయ్యాలి నీరసమే ఉంది అసలు
ఆ
నేను నీరసం తోటి పని చేద్దాం అన్న మొదలు పెడతాను గానీ అది ఎన్నటికి తీరట్లేదు నాకు
ఉమ్
మొదలు పెట్టడంతోటీ సరిపోతుంది
అ అదే
ఓ అ మీ పనులు అయిపోయానయా
నాకా ఆయి పేని
సరేలేక్క మరి ఇతే ఈ పనులు చేసుకుంటలే నేనుక
చేసుకుగా
మళ్ళీ ఎప్పుడైనా ఖాళీ ఉన్నప్పుడు చేస్తలే మరిని
ఆ సరేలే
ఆ సరే